హలో హలో
ఎలా ఉన్నార్ అక్క
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నాం
ఏం ఏం చేస్తున్నారు తిన్న రా
ఆ తిన్నమక్క ఉమ్మె ఆ అయ్యిందక్కమ్
ఆ అయిప్పెంది మాది కూడా
ఆహ శ్రీరామ నవమికి ఎంత క ప్లాను
అర్ధం కాలిత్తం
ఆహా అంటే శ్రీరామనవమ్ నికి అంటే ఏటైనా సినిమా కాగాని ఏటైనా వెళ్తున్నా అని అడిగా
నేను అంటే క్రిస్టియన్స్ మేము చర్చికి వెళ్దాం అనుకుంటానుతమ్ముడిగా, ఎట్లా హాలిడేనే ఉంటది కదా ఆ రోజు కాలేజ్ అయితే లేదు ఎవ్వరికి ఫె టెంపులకి వెల్తాండు ఫ్రెండ్స్ తో వెళ్తా లేకపోతే ఇక హాస్టల్ లోనే ఉండి అసైన్మెంట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుందాం అనుకుంటం
అవునా అంటే లీవ్ దొకుతుంది కదా ఏమైనా కొత్త మూవీస్ కి అలా ఏమైనా ప్లానింగ్ ఉంటాయా లేదా అని
ఉన్నాయి మూవీస్ చూసేవి ఇక చూడాలి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ ఇంకా విత్లా ఉంది చూడు, అవి నేను టూ చూడలేదు, అవి చూద్దామని అనుకుంటున్నా ఇప్పుడు రైటింగ్ వర్క్ అంత అయితే నేను
ఆహా అవునా అంటే మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం
నాకు ఇలా గర్ల్స్ని గర్ల్స్ మోటివేట్ ఇంకా ఫ్యామిలీ మూవీస్ అంటే ఇష్టం
అంటే దిగ్ గర్ల్స్ అలాంటివా
అ అ ఎనిమిది వషాంతాలు మూవీ ఐడియా ఉందా
ఆ ఉవుందక్క
మ్ అందులో లైక్ హీరోయిని ఆ ఆమె టాలెంట్ ఆమె మోటివేట్ చేయడం ఆమె ఉండే రోల్ ఆమె ఉండే లైఫ్ స్టైల్ బాగునిపిస్తుంది నాకు, అట్లా అలాంటి మూవీస్ అంటే ఇష్టం అది ఇంకా మహాన ఇలా అమ్మాయిలు బోల్డ్ గా ఉంటు చూడండి అలాంటి మూవీస్ అంటే నాకు ఇష్టం
ఆహా మాకైతే సీతారామం సీతారామం
ఆ క్యూట్ ఉంటది సోహి
సీ సీతారమం గీత గోవిందం
బాగుంటాయి స్టోరీస్ రెస్పెక్ట్ కానీ ఇంకా మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు
ఫేవరెట్ హీరో అంటూ ఉంటే ప్రభాస్
అవునా సేమ్ సేమ్
అవునా మరి హీరోయిన్
హీరోయిన్ లో ఫస్ట్ శృతి హాసన్ ఇప్పుడు సాయి పల్లవి అంతే హీరోస్ లైక్ చేసినంతా హీరోయిన్ కాదు నార్మల్
అవునా
నీకు మరి మీకే హీరో హరోయిన్ ఇష్టం
ఒకప్పుడు పూజా హెగ్డే ఇప్పుడేమో అది ధమాక మూవీ తీసిన హీరోయిన్ ఉంది కదా
ఉమ్ శ్రీలీలా
ఆ అంటే జస్ట్ నార్మల్గా ఇష్ట ఇష్టం అంతే మరి అంతలా మరి చేయిగోసుకునే అంత మాకు లేవు
అవునవును ఎంత అయినా వాళ్ళ ప్రొఫెషన్నీ బట్టి వాళ్ళు చేస్తరు మనం వాళ్ళ కోసం చెయ్యి కోసుకోలేము కాని
అంటే మూవీస్ బాగుంటాయి జస్ట్ తను చిన్నపిల్లలా ఉంటది కదా లైక్ యంగ్ కాబట్టి బాగుంటదన్నమాట మూవీస్
అవునవును
మరి ప్రభాస్ మూవీలో మీకు ఇష్టమైనది ఏంటిది
మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ ఇష్టం డార్లింగ్ ఫుల్ ఫేవరెట్
మరి రీరిలీస్ రీరిలీజ్ అయి తుంది కదా
అంటే నాకు ఎక్కువగా థియేటర్ కి వెళ్ళి చూడడం అలవాటే లేదు అసలు ఇంతవరకు వెళ్ళలేదు నేను సో టీవీ ఓటీటీ వస్తాయి కదా ఇట్లా మూవీస్ ఫోన్ లోకి ఫోన్ లో ఆర్ టీవీ లో చూస్తా ఎక్కువ మ్యాక్స్ రాజా సాబ్ కి ఎల్దాం మని ప్లాన్ వేసినము ఆ రోజు ఇక కాలేజ్ హాఫ్ డేనే ఉండే కానీ మాకు టికెట్స్ బుక్ కాలే సో చాలా ఫీల్ అయినా ఆ రోజు బాగా సాడ్ ఫీల్ అయినా
ఆ మా సైడ్ అయితే మొత్తం ఖాళీ యే ఉండే ఉండే కదా
ఉహు ఏం మేమున్న ప్లేస్ నో లేకుండే
సో ఫీల్ అయినట్ తున్నా ఓ ఫ్యాన్ అంటే మీకు ప్రభాస్ అంటే ఇష్టం కదా మూవీ చూడ్డానికి మేము అన్ ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాం మా ఫ్రెండు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పోదామంటే ఇక మా వాడే నా డబ్బులు పెట్టుకుంటానుంటే ఇక వెళ్ళాము
హు ఎంజాయ్ చేసినావ మరి మూవీ
ఫుల్ ఎంజాయ్ అంటే టికెట్ తీసుకున్న టికెట్ తీసుకునే ఒక చోట కూర్చున్నట్టనా ఫుల్ ఎగ్జాక్ట్మేంట్
ఉహు
సినిమా చూసినప్పుడు అంటే డౌన్లోడ్ చేసి ముందు చూస్త తున్న మాట
త్రీహెటర్లో చూడడం బయట వేరుఉంటది హ్యా
అహా అంటే కొన్ని ఒక పార్ట్ మిస్ అయింది దాంట్లో దీంట్లో మం ఆమా మనం డౌన్లోడ్ చేసిన దాంట్లో అది అంటే లైక్ వాళ్ళు చాలా మంది వచ్చి ఫైటింగ్ చేస్తారు కదా
ఆహా ఆవును
ఆ ఆ సీన్ కట్ అయింది డౌన్లోడ్ లో అది సినిమా హాల్లో చూపించు సినిమా హాల్లో ఏమో ఒక పార్ట్ కట్ అయింది
ఉహుమ్ అందులో నీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంది రాజసబ లో
రాజసభలనా
ఉ
అంటే రీసెంట్గా మా అమ్మమ్మ పోయింది కాబట్టి కొంచెం ఫీల్ బాగుండే వాళ్ళ అమ్మమ్మ కోసం చాలా
ఆ చాలా ఆ మంచిగా చూసుకో
అంటే మోటివేట్ గా ఒక్క కాన్సట్రేషన్ తో తో అప్పుడు లాస్ట్ ఒక వైబొ చిన్ ఒళ్లు మొత్తం లైక్ గూస్ బంస్ వచ్చింది
మ్మ్ అమర్ అమ్మమ్మ నీకు మంచిగా రెస్పెక్ట్ ఇత్తడు జోక్స్ చేస్తాడు అమ్మమ్మతోనీ
ఆ లైక్ ఏ టు జెడ్ మొత్ మొత్తం బాగుంటాయి హీరో దాంట్లో లైక్ కలపడం గాని లైక్ ఫైటింగ్ అయితే చాలా అసలు ఆ ఒక్క చేయి కొట్టి ఆ హీరోయిన్ ఫైటింగ్ తర్వాత వాడొచ్చి ఒకటే దుబ్బ కొట్టం గానే అంతా వెళ్ళిపోత్ త కదా ఆ సీన్ హైలైట్ కనిపిచ్చింది
మ్మ్ హ్మ్
మ్మ్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ మేము వెళ్ళడం మా ఫేవరెట్ హీరోకి షోకి వెళ్దాం అని
మ్మ్
మరి డార్లింగ్ మిస్ ఇష్టమైన మూవీ రీ రిలీజ్ అవుతుంది మరి వెళ్ళాలని మీకు లేదా
లేదు నాకు మూవీస్ ఇష్టమే గాని థియేటర్ కెళ్ళి చూడడం ఇష్టం లేదు నేను ఫోన్ లో నే క్కువ చూస్తా ఇంతవరకు ఎళ్ళలేదు నేను మా సొంతూర్లో కూడా ఎళ్ళలేదు ఇక్కడ కూడా ఎళ్ళలేదు
అవునా
ఆ అంటే బా అందరికి ఆ థియేటర్ కి వెళ్ళాలి థియేటర్ లోనే చూ డాలి ఎంజాయ్ చేయాలి అరవాలి డ్యాన్సులు ఎయ్యాలని ఉంటది గానీ మరీ అంతగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఫోన్ లో చూసి నా సెల్ఫ్ నేను మంచిగా ఎంజాయ్ చేస్తా ఒకదాన్నే కూర్చోని ఫోన్లో బెట్ న్నా
వా అయితే ఒక స్పీకర్ కొనుక్కని పెట్టుకొని చూడాల్సింది
బట్స్ ఉన్నాయి బట్స్ పెట్టుకని చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నాకు డిస్టర్బెన్స్ ఉండొద్దు నేను చూసినప్పుడు
బర్ట్స కన్నా అదే బెటర్ కదా
ఆ అవును
మ్మ్
ఇంకా నానమ్మ ఇష్టమా మీకు అమ్మమ్మ ఇష్టమా ఎక్కువ ఫేవరెట్ ఎవరు మిమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటరు
మా అమ్మ వాళ్ళ అమ్మ అంటేనే నాకిష్ ఎందుకంటే మా అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ అంటేనే నాకిష్టం హ్మ్ ఎప్పుడూ పోలే బట్ చాలా అంటే చాలా ఇష్టం తను చిన్నప్పటి నుంచి నన్ను చూసిన విధానం అంటే మా డాడీ వాళ్ళ ఇగ దగ్గరుంటం కదా దగ్గరా ఉండే కొద్ది ఎవరికి అర్థం కాదు కదా
అవునవును
మ్
దూరం ఉన్న వాళ్ళు బాగా చూసు కుంటారు వెళ్ళినప్పుడు ఎట్లా ఇట్లా అ మమ్మీ వాళ్ళ కొడుకు అన్నప్పుడు ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇంకెక్కువ కేరింగ్ చూపెడతారు, ఇక డబ్బులయితే అడిగిన దానికంటే ఎక్కువ అనేస్తారు మమ్మీకి తెలవకుండా డాడీకి తెలవకు కుండా ఇప్పుడేమన్నా అయింద అన్న కూడా ఎక్కువ వాళ్లే వారి తను ఫస్ట్
అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అన్నమాట తను పిలిచే విధానం బాగుంటుంది నా పేరు ఎవ్వరంత స్వీట్ గా స్వీట్ మాములుగా మాట్లాడేటప్పుడు రేటింగ్ మాట్లాననీ పిలిచేటప్పుటె ఇప్పుడు మంచి బాబు అని పిలుస్తాయి
అవునా బాబు అనడం ఇష్టమా మీకు
ఇష్టం అంటే ఆ వ్యక్తి పిలుస్తేనే ఇష్టం మాములుగా ఎవరైనా సరే మ్
పిలవడం ఇష్టమ అయితే
అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఇక అప్పట్లో
కొన్నిగా స్పెషల్ పర్సన్స్ పిలిస్తేనే బాగుంటాది కదా
మ్ అందుకని నాకు ఆ మూవీ బాగా నచ్చింది, లాస్ట్ సీన్ ఫస్ట్ నుంచి వాళ్ళ ముమ్మ గురించే వాడు బైట్ చేస్తుంటాడు తన హస్బెండ్ కోసం వెళ్ళడం అని లైక్ చాలా వాళ్ళ అమ్మమ్మకు కొస్మే
అవునవును
హ్మ్ లాస్ట్ లో మద్ మధ్యలో ఒక సీన్ ఉంటది కదా ఫ ఫస్ట్ సీను తను ప్రామిస్ చేసింది. అంటే నేను ఇంకోసారి ఏడవను అని మ మళ్ళీన్ నేను ఎప్పుడు ఏడ్చాను ఎక్కడ వెళ్తున్నాం అని అంటది కదా ఫస్ట్ ఇట్లానే బాగుం టది. ఆ కామెడీ సీన్ ఇప్పుడే కదా ఫస్ట్ టైం ఏడ్చా అని అంటాడు. బట్ ఇప్పుడు ఏడ్చావు అంటది.
బాజుసి అమ్మెమ్మా చాలా బాగా ఇరుసుకుంటంది అందులో
మ్మ్ దూరం అయ్యేటప్పుడే అర్ధం అయితాయ్, ఏమో గాని చాలా మిస్ అవుతాను నే అయితే ఇంకా మై అసలు ఏంటి మై ప్లాన్స్, ఇ అంటే హాలిడే ఉంటది. కదా హాలిడేకి ఎట్ట్ వైనా వెళ్ళాలే అసలు ఉంటదా, లేదా
ఉంది. బట్ సమ్మర్ కదా ఎండలకి నక్ ఇప్పుడే భయం అయితంది. బయటికి వెళ్ళాలంటే మరీ పెద్దగా ఏం ప్లాన్స్ లేవు. నాకు నార్మల్గా తన్నాల పం కోలంపు
ఆఓ మాహకయి మాహకాయి అయితే ఎగ్జాక్ట్ గా వెళ్ళాలనే ఉంది ఎందుకంటే ఉండదు కదా పైగా డాలింగ్ వేవ లేదు మీరు చెప్ప అయితే ఇక పోదాం అనుకుంటున్నాం బాగుంటది మొత్తం స్టార్టింగ్ నుంచి వాడు కదా దాంట్లో
కి వెళ్ళండి మంచిగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తో
హ్మ్ అంటే మీ వెళ్ళయా
అలవాటు లేదు నో అలవాటే లేదు ఓన్లీ ఫోన్లోనే లేకుద్దే టీవ
ఆఓహ సరే అండి నేను ఇంకొక అనమాట బహతర్
ఓకే అండి
ఆ